హలో వినపడుతుందా
వినపడుతంది
హలో ఉం ఇప్పుడు మనం పండుగల గురించి మాట్లాడుకుందామండి జనవరి ఫస్ట్ ముందు మాకా మాకు అన్ని పండుగల గురించి ఇష్టం దసరా అంటే బాగా ఇష్టం
ఆ
దసరా బతుకమ్మ పండుగంటే బాగా ఇష్టం అప్పుడు
ఏం చేస్తారు ఆ పండుగ రోజు
దసరా అంటే ముందు బొడ్డమ్మని ఎస్తారు బొడ్డమ్మను తొమ్మిది రోజులు ఆడతారు కలర్ కలర్ అన్ని రకరకాల పూలతోటి మట్టి తోటి ఇట్లా బతుకమ్మలాగా రెడీ చేస్తారు ఇట్లా గద్దెలాగా రెడీ చేసి ఐదు ఐదు ఇట్లా అంత్రాలు ఐదు గద్దెలాగా రెడీ చేసి గద్దె చుట్టూ ఒక్కొక్క రకం పువ్వులు పెడతా ఉంటారు అనమాట ఐదు గద్దెలకు ఐదు రకాల పూవులు పెడతా ఉంటారు
ఐదు గద్దలుగడతార
బొడ్డమ్మ అంటే అట్లనే చేస్తారు ఇప్పుడు బతుకమ్మల గద్దె బతుకమ్మ గద్దె కాడ ఎట్లాంటందో అట్లా రౌండ్ రౌండ్ గా అట్లా తయారు చేస్తారు
బొడ్డెమ్మ ఆడినంక బతుకమ్మ ఆడతార మల్ల
బొడ్డమ్మ ఆడిన్నంక బొడ్డమ్మ తొమ్మిది రోజులు తర్వాత బతుకమ్మ తొమ్మిది రోజులు
ఉం
అట్లా లాస్ట్ బొడ్డమ్మ నిమర్జన రోజే చిన్న బతుకమ్మ వేరిస్తరు ఆ బొడ్డమ్మ మధ్యలో పెట్టి చుట్టూ బతుకమ్మలు పెట్టి ఆడి బొడ్డమ్మ ను ఆ నివర్జన చేసిస్తం
హ్మ్
చెర్ల ఎసచ్చి ఆ బొడ్డెమ్మ ఆడినప్పుడు కొన్ని చెంబుల బియ్యం పుసి పెడతారు చెంబు మీద దీపం పెడతారు అనమాట ఆ బియ్యము బెల్లమేసి వండుతారు నిమగ్జన అయినాక తీసుకొచ్చి చిన్న బతుకమ్మ రోజు వంట ట వండుతారు వండి అందరుూ ఆడినళ్ళందరు తల కొంచెం తల కొంచెం పెడతారు
మ్మ్
మ్మ్ ఈ ఆలది నుండి చిన్న బతుకమ్మ స్టార్ట్ అన్నీ తంగేడు గులుగు ఆ కట్ల పూలు బంతిపూలు గుమ్మడి గోరంటలు మందారా గుమ్మడాకులు అన్ని రకాల పూలతోని పేర్చి మళ్ళా ఈ తొమ్మిది రోజులు చిన్న బతుకమ్మ ఆడ ఈ తొమ్మిది రోజులు చిన్న బతుకమ్మ ఆడతారు లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మ రకరకాల పూలతోటి అందరూ కొత్త బట్టలు కొనుకుంటారు పెద్ద బతుకమ్మకి మంచిగా తెలుగింటి ఆడపడుచులాగా మంచిగా తయారయి బతుకమ్మలు పట్టుకొని మంచిగా అక్కడ చెరువు దగ్గర పోయి మంచిగా ఆడతారు కోలాటాలు గానీ చప్పట్లు గానీ మంచిగా డ్యాన్సులు చేసుకుంట ఆడుకొని బతుకమ్మను చరల నిమగ్గన చేసి ముందు గౌరమ్మ ఉంటది పైన బతుకమ్మ పైన గౌరమ్మలు అందరు తీసుకొని పెట్టుకొని చర్ల వేసి వస్తారు
మా ఊర్లో కూడా గంతే చిన్న బతుకమ్మ అమావాస్య రోజు స్టార్ట్ చేస్తారు
మ్మ్
ఆ మన దగ్గర గుడి ఉంటది
మ్మ్
అ గుల్లా ఆడాతారు
ఆ
గుఊళ్ళో ఆడినాక రాత్రి బాగ పెద్ద బతుకమ్మ లెక్కనే ఆడతరు చిన్న బతుకమ్మ ఫస్ట్ రోజు తర్వాత్ తా గుళ్ళో పెట్టి అక్కడి నుంచెల్లి ఎళ ఇంటికి ఆళ్ళు అది పట్టుకని పోతరు పోయినంక
హ్మ్
తర్వాత ఆ ఎనిమిది రోజులకు పెద్ద బతుకమ్మ ఆడుతరు
మ్మ్
ఇక్కడ పెద్ద బతుకమ్మ రోజు సేమ్ ఊరి చివర తీసకుపోయి అరకు తరువాత ఆ
అ
ఈ దసరకి రెండు ఒక రోజ
ఆ
దస రోజు అందరూ వభ్యాసంగా చేసుకుంటారు ఇలా మా దగ్గర ఏమ ఆడు ఉంటది
ఆ
ఏంలాల ఏడూ రోజుకే ఆడతారు
హ్మ్ హ్మ్
లేదా దసరా సం
ఉ
ఇంకా ఆ దసరా ఇక్కడ తెలంగాణ లో రెండు మూడు రోజులు అయితది
హ్మ్
ఈ వేలకడ తెలియదు కాని తెలంగాణ అయితే రెండు రోజులు చేసుకుంటారు సద్దులు అమ్మ అయిపోయినాంక ఈ దసరా
హమ్ అ
తర్వాత ఆ రోజు చికెన్ కాళపిఠ చూడడానికి పోతారు
అవును.
చికెన్ అన్న మటన్ అన్న తిన్నాక పాల పిట్ట చూడటానికి పోతారు సాయంత్రం ఇంతేలే అందర్ లేరు
హ్మ్
ఇ అ అయిపోయినాక నాలుగు రోజులకు నాలుగు అంటే ఇక పది రోజులు అనుకో పది రోజులకు దీపావళిస్తు ఇ ఊళ్ళళ ఉంటాయి కేరళ పక్కనే ఒళ్ళ క
అరా దసరాలు కన పడేగ జద దసరా రోజు
మాదిిక్కు ఉంటాయి మీ్యూదిిక్ కనవాలకపోతే
హ్మ్ చెట్ల మీద బాగా చెట్లు ఉంటాయి కదా చెట్ల పైన ఉంటాయి
టోన్ కూడా అవసరం అండి
ఆ మ్మ్ దసరాన దసరాకి ఏమేం చేసుక్ ఉంటార్ మరి
దస్సరక్కూ తప్పు, గ్యారెలు
ఆ
ఆ మ్ పూరీలు
ఆ
చికెను
మామ్
తర్వాత్తామ్ మటను మటన్ ఎక్కువ నడుత్తది.
మ్
ఇగ మందు దాగేటోళ్లు మందు దాగుతారు
హ్మ్
ఇగ రెండ్రోజులు తటరు ఇదే కాని
ఆ
అందర కలిసిరు చెట్లు పెట్టుకుంటారు
తెలంగాణ అంటే తాగుడు బాగుంటది చికెన్ మటన్ తెల్లదు తాగుడు
ఆ
ఆ
ఇ తాగడానికి కాదు కాని మా అందర కలిసి ముచ్చట్లు పెట్టుకు
ఏంజాయ్ చేస్తారు మంచిగా పండుగ సెలబ్రేషన్ మ్ మ్ అందరు కలుస్తారు కాబట్టి ఆ
ఎవా చేసుకుంటా అందర కలిసి
మ్ మ్ తవత్ సరేనండి థ్యాంక్ యూ మంచిగా చెప్పారు పనులు
తెల్సా
ఆ చెప్పండి
మీరేం చేసుకుంటారు తర్సాద్ రోజు
మేము ఇట్లా మినప వడాలు చేసుకుంటాము
హ
మేటవలు చేసుకుంటాము ఆ పూరీలు అది చేనగపప్పు అవి గారెలు కూడా చేసుకుంటాము
ఆ
ఉల్లి కాడలు వేసుకొని కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ వేసుకొని అవి గారలాగా చేసుకుంటాం
ఆ
పూరీలు చేసుకుంటాం పొద్దున ఈ మటను కోస్తారు కదా ఇళ్ళ దగ్గర దేవుళ్ళ దగ్గర ఆ మటన్ ఫస్ట్ వండుకొని ఫస్ట్ పొద్దున్న ఇవి తింటాం తెగిన తర్వాత మధ్యాహ్నం వరకి మళ్ళీ బాగా రన్నాం ఇట్లా అవి వేస్ కని మళ్ళీ తింటాం మా దగ్గర దసరా రోజు ఎట్ల చేసుకుంటాం థ్యాంక్ యూ
థ్యాంక్ యూ అండి